హలో హలో.
తుందా.
ఆ వినపడు వినిపిస్తుంది బాగు రా
ఆ బాగున్న మీరు బాగున్నారా
ఆ బాగున్నాం ఏం చేస్తం సడు
ఏం లేదు మా చిన్నోనికి అన్నం తినిపిస్తున్నా
అవునా కరిగేశరు
సర్ర ఏం లేదు నైట్ అన్నం కొంచెం మిగిలితే దాన్నే పులివర చేసి పెడుతున్నాం ఇంక చాలా ఉండే నైట్ అసలు అన్న ఇంలు ఎవరు ఇంకా మిగిలింది ఇక పిల్లలకి పెడుతున్నా అవు అలా చేస్తేనే కంచం తింటారు కదా సల్ల నుంగ తి నకి తిినరు కదా
ఆ
అ
నిన్న కాంచనా మూవి వచ్చిిన జూషీరా
ఆ మేము ఊర్లో ఉన్నాము మాకు టీవీ లేదు ఇక్కడ చూడ్డానికి
అవునా ఎప్పుడు చూలేదు కాంచనం చూసినాలి కదా
ఆ చూసిన చూసిన అవునవును హర నేను వన్ టైమ చూసినా అంత గుర్తు లేదు సినిమా ఎట్లా ఉంది అని
హ్మ్ అందులో అది ఈరోజు
హ అవును అవును ఆ సీన్ వచ్చినప్పుడుయితే ఇంకా అందరు భయ ఎప్పుడు పోవాలి
హ్మ్మ్
అవును వస్తు భయంకరంగా ఉంటంది అదే అంత భయం ఉండందుకు హ్మ్మ్ జ చాలా బాగుంటాంది సినిమా నేను తన్నలా వె దీ పించి తర్వాత నేను తింటా
అవునా పానంత అయిపోయింద
తేడా సగమే అయ్యింది ఇంకా స పని ఉంది తినిపించినాక నని ఇ కూడా కొంచెం తిని ఇక మిగతా పని చేసుకుంటా
హ్మ్మ్ మే మార్నింగ్ లోంత అయిపోతాం మరి ఏ
అవునా ఇంకా మీరు వీళ్ళజ్ ఉంటారు కాబట్టి ఇక పొదు నలవ
హ్మ్మ్ రోజులువ్వడం అలవాటు అయిపోతారు మా వర్క్ వెళ ఉంటది కదా డైలీ వర్క్ ఇదే కాబట్టి తొందర అయిపోతారు ఆ పొద్దున్నే లేదా ఊపి చల్కి ముగ్గు పెట్టి ఇంట్లోకి వచ్చి బోల్లుదోమ్మ అయ్ తర్వాత వొంట చేసుకొని వాన్ని రెడి యేసి పనంత నాద్
నువ్ ఒక్కదానివే ఉంటావా
నే టారు మా అత్త మా మామ అందరు తను కూడా హెల్ప్ జేస్తదిలే గానీ
ఆ మరిదికి అయిందా పెళ్ళి
ఇంకా లేదు కాలే చూస్తున్నాం మ్యాచింగ్స్
అవునా హ్మ్ మ్మ్ చేస్తార ఈ సంవత్సరం మరి మ్మ్ మా సైడ్ కీ ఎవరు లేరు మా చెల్లెలగి అందరికి అయిపోయినాయి పెళ్ళిళ్ళు మా చెల్లెలకు అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇంకెవరు లేరు ఇంకెవరు ఉంటారు ఎవరు లేరు. ఏమో అత్తయ్య సైడ్ నాకంత ల్ దెలవదు
మ్ హు
ఇంకేం జేస్ చ్చే చెప్తలే కనుక్కుంటలేగాని
మ్ కనుక్కోండి ఉంటే చూసాం తను పొలిటికల్స్ అన్నీ తిరుగుతండని మే మేం గుడ అంత పట్టిచుకుంటలేం
అవునా పొలిటికల్ చేస్తుండా
పొలిటికల్స్ మన వార్డ్ మెంబర్ నిలబడి గెలిచి
అవునా ఇంకేంది మంచిదేగా వార్డ్ నెంబర్ అంటే ఇగ వార్డ్ నెంబర్ నుంచి మెల్ల మెల్లగా ఎదగొచ్చు కానీ ఇప్పుడు వార్డు నెంబర్ అంటే ఏముంటది ఏమున్ ప్రతిగా
కానీ ఆ ఆ ఫ్యూచర్ లో మళ్ళ నెక్స్ట్ సర్పంచ్ చేసుకుందాం ఛాన్స్ ఉంటది గానీ నిలబడ్ యదార్ధం మరి
ఆ అంతే
ఉండు
పోనీలే అట్లా గెలిచి నా గూడా ఇంకా మీ గూడా మీ ఫ్యామిలీ గూడా కొంచెం మంచిగుంటది గౌరవం ఉంటది మ్ మంచినే అదే మ్యారేజ్ గాముందుకు గూడా బానే ఇగ మ్యారేజ్ ఇయన్ని అయ్యేసరికి కొంచెం బాగానే పెట్టుకొని చేసుకోగలుగుతాడు దన్ పచ్చి గూడ
అవును చాలా ఓ ఇంటెలిజె
ఇంకా ఏంటి ఎట్లుంది మీ ఊర్ల ఎండలు ఉన్నయా బాగా
ఆ ఓ ఫుల్ ఎండల్ కొడుతున్నాయ్
ఆ
మ్ అలా ఉన్నాయి ఇగ పిల్లలకి గూడా హాఫ్ డే స్కూల్స్ పెడతరేమో మ్
ఆ పెడతా అనుకుంటా ఇది ఎండలు మస్తు స్టార్ట్ అయినాయి
అప్పుడైతే కొంచెం నిమ్మలాంగా ఉంటారు పిల్లలు ఈవినింగ్ వచ్చేసరికి వు చిరాకు చిరాకు పడతాండు
హ ఎండలు ఎట్లున్నాయ్ ఉబ్బరిస్త ఉంటది పిల్లలకి అదే మేను ఇగ ఏముంది ఎండకి తలవాంట పిల్లలు బయట తిప్పలేము ఎండకు మనకు తి తిరగలేకపోతున్నావు ఇంకా వాళ్ళు ఏం తిగుతారు ఎండలకు
ఉ కూలు కూలుగుంటే మంచి చ్చకుడాని చూస్తారు రాగానే అప్పటికి
చవాలి
ఎమ్మటే స్థానం చేపిస్తా అయినా ఫ్రెషప్ చేయించస్తా అయినా కొంచెం చిరాకే బడతా ఇంకా చిన్న పిల్ పిల్లగాడ అయితే ఇక కొద్దిసేపు ఇక మధ్యాహ్నం అయిందంటే టువెల్ ఇక చిరా చిరాకు పడతాడు ఏడుస్తా ఉంటాడు
ఆ చిన్నయనా అవునులే కూలర్ తెచ్చి పెడతా కొరిగా
ఆ ఇగ ఏప్రిల్ వరకు కొనుక్కొని డే
కొనుక్కోరి మళ్ళ చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి అవసరం ట్తుది కొద్ది చెట్ల కింద కూసున్నగూడ కూడా చల్లగాలి మంచిగా వస్తది
ఆ కానీ రేట్లు చాలా ఉన్నాయి ఇప్పుడు
ఆ ఇప్పుడు సమ్మర్ కదా ఇంకా ఏసీలకు పోయినా కూలర్ల క్
అవును వాటి రేట్ల తోటి ఆలోచించాలీ వస్తంది
మ్మ్ అంతే ఏమన్నా కొందామంటే ఫుల్ రేట్లు పెర్ మీరు ఈ మద్ద తరగతి వాళ్ళు కొనుక్కునేటట్టే లేవు అసలు
ఆహా ఈ గవర్నమెంట్ చేంజ్ అయింది అప్పటి నుంచి ఇంక అన్నికి ప్రతిదీ ఎక్కువ కాస్ట్ అయితాంది
ఆ గవర్నమెంట్ ఏం గవర్నమెంటో ఏమో ఆ అప్పుడు అసలు మహిళలకు ఆ పదివేలకు రెండ్ వేలెసిన్ సంజ పెరు అసలు ఏం కూడా ఇలే ఇంత వరకు
అ నిర్ పరు సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు అలా రాజకీయం రావాలని అని చెప్పిరు అప్పుడు
అదే గెలిచది నాకేమో ఇప్పుడు ఏది మహిళలకు నెల నెలకు రెం వేలు పంపిస్తం అదిది అన్నరు
మ్మ్ గ్యాస్ ఫైవ్ హండ్రెడ్ ఏ అన్నారు కానీ ఇప్పుడు లెవెన్ హండ్రెడ్ గ్యాస్ ఫీ
అవును అవును బ్లాక్ లో కొన్నా కూడా అంతే తీసుకుంటురు అసలు తగ్గినే తగ్గిస్తలేరు మ్మ్
అంతేలే అప్పుడైతే ఇంకా టూ మంత్స్ అయిపోతంది గ్యాస్ అయితే
అవును టూ మంత్స్ కే అయిపోతుంది అసలు అప్పుడు ఆరుేడు ఐదు నెలల దాకా మంచిగా వచ్చేది ఇప్పుడు
వస్తలేరు ఆహా నిండుకి ఇస్తలేరు ప్రతి దానికి రేటు పెంచిండు గవర్నమెంట్ అని ఈ కరెంటు బిల్లులు ఇవేమో తగ్గించిండు
అవును
మ్మ్
మ చాలా పెంచిర్ రేట్లు తగ్గిస్తా ఉంటరు కానీ అన్ని పెంచ్ ఇప్పుడు ఆడ యుద్ధాలు అయితున్నాయి కదా ఇక్కడ రష్యా ఆగిట్లా
ఆ ఆ ఆ
ఆ అక్కడ జ యుద్ధం జరుగుతున్నందుకు ఇక్కడ రేట్లు బాగా పెంచుతున్నారు ఇంక ఇప్పుడు గోల్డ్ కయినా సిల్వర్ అయినా నా
నువ్వు ఇక గోల్డ్ రేట్ అయితే చెప్పను అది కొనలేం మనం గోల్డ్
కొనలేము గోల్డ్ కొనలేము సిల్వర్ కూడా కొనలేము అంత రేటు పెరిగిపోయినాయి సిల్వర్ కూడా అంతే ఉంది
చాలా రేట్లు పెంచేరు ప్రతి దానికి
పం కున్న తులమే ఇరో ఇరవై ఏడు వందలు పడ్డది కొనలేము ఇంకకా కథం అయిపోయింది ఇక మా మధగ వాళ్ళకి బగంగనరంగండలేరు ఫ ఆ ఇకా రేట్లు మంచతాయి ఎట్లా ఉంటది
ఉ
ఆ పిల్లలకి ఏం జయించలేము ఏం పెట్టలేము అప్పట్లో మనముూలే కనీసం అవి ఇవి పెట్టిరు మనకు ఉన్నదన్న కాపాడుకోవాల్సిందే గానీ ఆ బాబు ఏడుస్తున్నాడా
కొంచెం డిస్టర్బ్యతుతే ఇంతంద
ఆ ఏం లేదు కాని సౌండ్ వస్తుంటే లేచిండే మార్నింగ్
పడుకోలేదు గో నేను ఎక్కడ ఉంటా ఆ ఎలారో అని ఇటికి వెళ్లి ఉండు ఎద్దాకూలుకిలిండు ఎవరకుళరు ఇకా మేమి ఇద్దరమే ఉన్నాం మీకు ఊర్లో కో హ హలో హలో